హలో చెప్పే అయిందా భోజనం భోజనం అయిపోయిందా హలో భోజనం అయిపోయిందా ఆంటీ.
తింటున్నానూ
తింటున్నా వా ఓకే ఓకే ఏం చేశినారో ఆ అయిపోయింది
అన్న డ్యూటీకెల్లాడ అక్కా
ఆ డ్యూటీ ఎల్లారమ్మా ఇంగ ఒ క్క దాన్నే గదా తేనీ
ఊ మిషన్ కుట్ ట్లేదా
ఏం చేశినారు వంట. లేదు ఇంగా అన్నీ నీళ్ళల్లో ఏశిన లైనింగూ ఆ
ఆ
లైనింగ్ నీళ్ళల్లో కేసి ఆర బెట్టినాను కటింగ్ జెయ్యలే ఇంగా
ఊహూ
ఆ
ఊ పూజ అయిపోలా ఈ రోజూ రేప్ జేచ్చారా
రేపే ఇంగా రేపు నవమి గదా
నేను ఈ రోజే అన్నీ క్లీన్ చేసేసుకొనీ. పూజ చేసేసి ఇంగ రేపు అంటే లేట్ అయితుంది షాపూ అది ఇది అనే లోపు
అవునులే
ఆ షాపు చూసుకోవల్లా ఇన్లు చూసుకోంటే కష్టం అయితుంది గదా అక్కా.
అవునవును
ఆ అందుకు ఇంగ ఈ రోజ్ చేసేసుకున్నాను ఆ రేపు మళ్ళీ వంటల్ చేసేటివి ఉంటాయి అనేసి. ఊ
ఏ ఇంగ రేప్ చేసేద్దాం నేనా పప్పు చేశా ఈ రోజు.
ఊహూ ట టిఫెన్
తే అన్నం చేస్తే అన్నం తినిపేయ్, ఇంగ టిఫినా అన్న తొందరగా ఎల్ళారు ఆరోజు. ఏం చేయలే నైటుదే ఉంటది తినేషినా మార్నింగ్
అంతేలే ఇద్దరే కదా ఏదోటి చేసుకొని తిన్నా అయిపోతుంది
ఆ కొంచెం పెట్న మిగిలిపోద్ది ఇద్దరు
ఆవున్ ప్చ్ ఇంగ తినలే ఏమో పిల్లలు ఉంటే అలాగే తిన్ను తినగలము
ఆ పిల్లలు ఉండే టైమ్ టు టైమ్ ఏదైనా చేసినా తినగలం గానీ కొంచెము
లేకపోతు హుమ్
ఏదో ఇద్దరికి కొంచెము వేడి వేడిగా చేసుకొని తిను మరి నేరే టూ
హుమ్ ఏమో నాది ఉన్నట్టు ఉండి కాల్ కట్ అయిపోతున్నాయి అక్క
ఏం మీరే
ఇవే కాల్స్ కట్ అయిపో
అవునా ఏ ప్రాబ్లం ఉంటది నీదే నీ దాంట్లో
ఏమో మేము మాట్లాడతాను పో కట్ అయిపోతుంది పర్లా నీకు ఆక్సెప్ట్ చెయ్య ట్లేదు అది డిలీట్ అయి పోతుంది
ఆ టైమ్ అయిపోతానే ఇంకా కట్ అయిపోతే యాక్సెప్ట్ చెయ్యదేమో
ఆహా యాక్సెప్ట్ చే స్తుంది ఒకొక్క సారి మనము టై
ఆ వాయిస్ కట్ అయితంది ఒక్కోసారి నీది
హ్మ్ నిన్న నిన్నటికి దిగింటారు కదా పిల్లలు
ఆ నిన్న దిగి మళ్ళ కాలేజ్ కి ఎల్లింది ఆయమ్మ
ఊహూ
ఇమ్మ అర్లీ మార్నింగ్ సిక్స్ క అంతా దించేసింది పెద్దమని సిక్స్ కంతా దించేసి ఆమె మల్ల సెవెన్ క అంతా మళ్ళా రిటర్న్ వచ్చేసి మళ్ళా అక్కడ వెళ్ళిపోయి తర్వాత కాలేజ్కి వెళ్ళింది ఆప్ టైన్ నుంచి వె మధ్యాహ్నం నుంచి వచ్చేటప్పుడు కూడా ఇమ్మబతది పికప్ చేసుకోవడానికి ఎందుకులేర్లేదు కదా ప్లేస్ అని
ఇదిలేక్కా
ఆ
కొద్దిగా అలవాటు అయితే మరి అంతేం ఉండదు
వాళ్ళు కూడా పంపించయరాల వాళ్ళు కూడా పంపయారు అలా ఎవరో ఒకరు పోవాల ఏమరి కావాలలేదా కాది వాల్ తోడ వెల్తారు కావాలంటే ఎంట తీసుకెళ్తారో గపో లేదు ఆర్డర్ పెట్టుకు
మేల్ ఆడపిల్లకి సెక్యూ రొటీ ఇప్పుడ ఇక్కడంది సెక్యూరిటీ లేదా ఆడపి
ఫుల్ షేప్డ అయితే ప్రాబ్లం లేదు
అట్కుంటే పర్లేం లేదంటే మనం ఇంట్లో టెన్షన్ ఇష్టపడాల
ఎళ్ష్ట అయినా గాని ఫస్ట్ వాళ్ళే తీసుకెళ్తారు హాస్పిటల్ కి
మేలు
హాస్పిటల్ కూడా వాళ్ళే తీసుకెళ్ళి చూపించుకుని వస్తారు
ఆహ పెద్ద పాపకు కూడా రెకమండేషన్కి పయ్యోత్సవ నంట నడగ ఎక్కడ ఏడబ్బా అమరావతికి వెళ్ళాలంట
పోయి రండి
హ్మ్మ్ పోయేసి వచ్చ నేనేం పోను వాళ్ళ డాడీ ను వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పోతారా హ్మ్మ్ ఆడ లైఫ్ బాగుంటుందో ఇంకా దాంట్లో వదులుతేని
అవును మేము ఒక రోజు పోయిరా హ్మ్మ్ మా మేనత్త పోదామంటంది ఒక రోజు పోయి రావాలా.
తింటివ ఏమన్న
ఆ నేను చూడలేదే నన్ను పిలిచి పోతానన్ పిలు చవవు అంటే నువ్వులవారే నా అదేది ఉంది వస్తాను అని చెప్తున్నా ఏం మంది ఇడేకితే రెడ్ హలో ఓ రెండు గంటలో దిగుతాము ప్రీ బస్ ఐన అదైనా
ఆహా హ్మ్మ్ ప్రశాంతంగా పోయి రావొచ్చు కదా
హ్మ్మ్ అంటే అర్లీ మార్నింగ్ పోవాల అలా అర్లీ మార్నింగ్ పోయినాం అనుకో అక్కడ మందిరం మందిరం దర్శనం అయిపోతది మంచిగా
హ్మ్మ్
ఇంకా ఏ షాపింగ్ చేయ్యాలంటే షాపింగ్ మాల్లో చూసుకొని షాపింగ్ చేసుకొవలట వాల్ అయితే సూపర్ ఉంటది షాప్ వాళ్ళో
హ్మ్మ్
హ్మ్మ్ క్వాలిటీ బాగుంటేయి రేట్లు రీజనబుల్ గా ఉంటాయి అన్నకి ఇంత ముందు అట్లే తెస్తారు నేను అక్కడే తీసుకొస్తున్న ఆ ఆఫ్ డజన్ బనీన్ తెస్తే వన్ ఇయర్ వస్తుండే
హ్మ్మ్ అప్పుడు క్వాలిటీ లేవక్క బయట. మనం ఏమంటాంటే రామరాజు మంచిగా ఉంటుందంట అమ్మ రామ రాజ్ అంటే ఐతే షర్టు ఫ షర్టును లుంగి వైట్ లుంగి వైట్ అంగీ ఒకటి బాగుండది. బనగిన్ కూడా వెస్ట్ ఏ
ఆడ క్వాలిటీ బాగుంటార ఎందుకంటే ఎప్పుడుూ తెస్తుండ నేను అన్నేళ్లు తిగినా కదా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తీసుకొ ంది కదా ఇంగ తర్వాత పోల కాటి తేల లేదంటే గిన అన్నకి కనీసం ఏది కొనుకొనిచ్చేదాన్ని గాదు అన్నీ చ్చేదాన్ని మొన్న పండక్కి గూడాడా ననై తీసుకొస్తాయి డ్రెస్ తెచ్చుకోమ్మని ఇచ్చి పంపిస్తే తెచ్చుకోలేదా ఉరికే వొ మళ్ళా మర్సటరోజు పొయ్ పట్కొని బోయ్ రక్షితని పిచసుకని పోయి రక్షిత అంటన్నా వాళ్ళ ఫ్రెండ్ని పిలుసుకొని పోయి ఎన్నిక్కొ ఞయాడు
అయివా
ఆ వెనకొచ్చ మళ్ళా బోయి మళ్ళా నేను పట్టుకొని బోయి మళ్ళా తీసుకొని వొస్తి
ఉమ్
ఆ
ఉ
ఇంగేమ్ జేస్తావ్
జయంత్ మా ఆ పాపా పచ్చునేది కాల్ల మళ్ళీ కొత్తగా చీరలు పెట్టినా ఎదురింటి పాప
చీరల
చీరలు పెట్టంజూడిపుడు షాపు ఒచ్చిన్నది గాల్లనే
ఆ వచ్చిండే పొద్దున
ఉ అక్క ఉందా అనన నడిగా
ఊహు పూలు మన్న తీసుకోంటే ఇంకా ప్రాబ్లం ఉంది ఇంట్లో అని అట్లా పెట్టిన్టన తీస్ అంటే తీస పోయి
ఆహా
కట్టలేదా అన్నీ మొగ్గ అట్లే ఉన్నా క ఫన్ పెట్ ఫోన్ వస్తతే లేే తతవంద పాప్ తీస్కచ్చి
ఉ
ఏ ఇంగ సరేలేమ్మా అని షారస్ బాగో ని దండిగా దెచ్చింది
అయినా రేట్ అక్కా
తూలా తనే తెచ్చింది
అంటే చానా కాస్ట్ చెప్తుందని అంతే ఓ అంటే ఎట్లంటే ఒక్కోరికి ఒక రేట్ ఇచ్చందంట.
చూసినావా చూసినావా
ఏంటివి
సరే సువా
ఎవళో అంటే విన్నా నేను అంటే ప్చ్ ఒక్కొక్కరికి ఒక రేట్ ఇచ్చందం
ఎవరంటా ఎవరన్లేదా
ఎవరో అన్నారు
అవునా
మ్మ్ అంటే ఇప్పుడు అట్లా కాదక్క ఒకరికి ఐదు వందలు ఇ చ్చి ఒకరికి ఏడు వందలు ఇచ్చి ఒక ఆరు వందలు ఇచ్చి కష్టం కదా మరి
అట్లా ఇది చేయకూడదు కానీ ఒకేళ రోజు ఇది కాలేనోళ్ళకి కొంచెము తగ్గిచ్చుకున్నా రార్ ప్రాబ్లెమ్ ఏం లేదు ఉ ఒకేళ ఉండే వాళ్ళకు ఒక పది రూపాయలు కూడా
ఆ ఒక ఇరవై ముప్పై అన్న ఓ రకము ఒక్క హండ్రెడ్ రూపీస్ వారైతే వేరంటే కష్టం కదా
ఏందో మనుషులు హా తీసుకున్నోళ్ళు కూడా ఇంకొకటి తీసుకున్నోళ్లు కూడా ఏదో ఫ్రెండ్షిప్ సర్కిల్లో నా లేదంటే ఏదన్నా ఫూర్ ఫూర్ గా ఉన్నారని ఇప్పుడు పూర్ ఫ్యామిలీ వే అట్లాఏదన్నగా అడ్జస్ట్మెంట్ అయ్ కాని ఏదో కామ్ గా ఉండరు
అట్ల చెప్పినా ఏం పర్లేదు అక్క బట్ ఏమంటే
ఆ
మనము పచ్చిందని ఏది పడితే వాళ్ళకి చెప్పుకూడదు మనం కూడా అంతే కదా నాకు ఇంతకిచ్చింది అంతకిచ్చిందని చెప్పకూడదు ఊమ్ చౄప్పుడు నువ్వే ఉన్నావు ఉహూ అట్ట కాదు ఆ ఆ
ఇప్పుడు మనమైనా గానీ ఒకరు ఈ ఒకరేటు ఒకరికి ఒకరేటు ఏస్తాము స్టిచ్చింగ్ లో కూడా
ఆ ఇప్పుడు నువ్వే ఉన్నావు నాదే ఉంది కదా నువ్వేమంటావు నువ్వు ఎవరికి చెప్పక నేను ఎవరికి చెప్పలే ఏంటి దంటే కుష్టూరుమేతం వేరే నైతే నేను అక్క ఏమో నాకు తెలియదు అక్క ఎంత్ సిందేమో ఆ అక్క అంతా రౌండ్ సెజారేసి నేను అమౌంట్ చనంట ఇప్పుడు అదన్న ఒక్క రకం ఇప్పుడు ఆ
ఇప్పుడు మనకంటే ఇంకా ఈమంటే కాంప్రమైజ్ అయితే కాదు బయ్ బయటోర్లకి మనకి ఎంత ఒక్క రేటేస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడిన ఒక్క రేటే ఎస్తుంది అ ఓకే ఓకే